హలో హలో.. బాన్నారాండి
ఆ బాగున్నార మీరు బాగున్నారా?
ఊ బాన్నమ్. తిన్నారా?
ఆ తిన్నాను. మీరు?
ఊ తిన్నామండి. ఏం తిన్నారు?
ఊ నాకు పొంగలు, బజ్జీ వెట్టారండి పిజీలో మీరు ఏం తిన్నారు?
దోశ చట్నీ తిన్నామండి.
అవునా.. ఏం చేస్తున్నారు?
ఏం చేయలే ఊరికె అట్లా బైట తిరుగుత్తన్న
అశ్వుంది గదా రాలేదా మీరు?
రాలేదండి.
ఎందుకండి?
పని ఉందా రాలా
అవునా. ఊ... పని ఎప్పుడు ఉంటుంది ఫెస్ట్ అయితే ఎప్పుడు రాదు గదా
ఆ అంటే.. బ్యాంక్ లో వన్నీ ఏమైనా అవన్నీ ఉన్నాయి పని
ఆ.
ఇంగ హాలిడేస్ మల్లి పెట్టుకునేకుండవు కదాండి ఇప్పుడే పెట్టుకుంటే ఆ అయిపోతది
ఊ హాలిడేస్ ఏవే వస్తానే ఉంటాయి
ఉమ్మ్ మీకు ఏ డ్రస్సులు ఇష్టం అండి షాప్ పింగ్ షాపింగ్ జేస్తారు కదా
ఆ నాకు ఎక్కువగా కుర్త సెట్టులు ఇస్తామండి కానీ ఉ నాతో తక్కువ ఉంటాయి టాప్స్ అలాంటివి ఉంటాయి యి వెస్ట్రన్ కూడా ఇష్టమే
ఆ ఒక్కోసారి ఒకటి
ఆ అవును
అంటే మోడల్స్ అన్ని వస్తంటాయి కదా కొత్త కొత్త డిజైన్
ఆ
అప్పుడుకాది ఇంగో వేరేవొస్తే కొ
ఊ మీరు ఆన్లైన్ల కొంటారా? ఆఫ్లైన్ల కొంటారా?
ఎక్కువైతే ఆఫ్ లైన్ లోనే కొంటాం ఎప్పుడో ఆన్లైన్ లో కొనేది
నేను ఎక్కువ ఆన్లైనే అండి అంటే ఆఫ్లైన్ కి పోతామా మా ఊరి సైడ్ ఎక్కువ మా ఊరి సైడే కొనేది మేము కొంటే అంటే చాలా తక్కువ ఉంటాయి న్యూ మోడల్స్ ఎక్కువ చూపియ్యరు అంటే వాళ్ళకు తక్కువ ఉంటాయి ఆ ఉన్న దాంట్లోనే తీసుకోవాల
ఆఫ్లైన్ అయితే క్వాలిటీగా బాగుంటది ఆ ఆన్లైన్ అయితే అంతగా బట్ట బాగుండదు కదా
మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు మనం బాలేదంటే
నువ్వు ఎంత కాస్ట్ పెట్టినా క్వాలిటీ బాగుండదు ఆ ఆన్లైన్ లో
అది కూడా నిజమే అంటే పండగ అయిపోయినాక పండగ అయిపోయినాక మా అమ్మ డ్రెస్ కొనించింది నాకి ఒక ఫైవ్ హండ్రెడ్ది అదే అంటే సెట్ అవుతుంది అదేమంత అంత బాలేదు కానీ తీసుకోవాలంటే తీసుకున్న అన్నట్టుంది అంతే
ఉమ్ మంచిదే తీసుకోవాల్సింది
ఇంకా లేవు ఏం చేసేది మళ్ళీ ఎందుకులే అనేసి సి తీసుకొని ఉంటి ఇంకా అమ్మ కొనిస్తంది కదా ఎప్పుడు కొనిస్తుందో అప్పుడే తీసుకోవాలా మళ్ళీ మళ్ళీ అప్పుడు కొనిస్తావులే ఆ అందుకే ఇంకా ఏదో ఒకటి కొనేస్త అంటే డైలీ కాలేజ్ కేసుక పోయేకి సరిపోతాదిలే అనేసి
ఆ
మీరు ఉగాదికి షాపింగ్ చేసారా
ఏం చేయలేదు ఉండేటివే వేసుకున్నామండి
ఉమ్
ఏవో ఓటి ఉండేట్వి ఏమన్న బయటికి పోతన్నామా తిరుగుతాన్నమా ఏమన్న మ్యారేజెస్ అట్ల ఉంటే మనం కొత్తదిల్లా అనుకోవచ్చు
ఉమ్
మా పండగకి ఇంట్లోనే ఉంటాం కదా ఇంట్లో చేసుకుంటం ఇంట్లో ఉంటాం
కెళ్ళలేదా మీరు
గుడికి పోలేదే నెస్ట్ రోజు పోయినాము
అవునా
అంటే ఆ అమ్మవారికి చీర పెడతారు
ఆ
అట్లా పెట్టేకి వెళ్ళం
ఆహా అంటే మీరు నెక్స్ట్ రోజు ఇప్పుడు ఈ రోజు ఉగాది అయిపోయింది అనుకో నెక్స్ట్ రోజు చికెన్ మటన్ అవి చేసుకోరా మీరు
అంటే ఫ్రైడే వచ్చింది కదా
ఆ
ఫ్రైడే మేమ్ మా ఇంట్లో తిన్నారు అందుకు సండే చేసినాం చేస్తారు కొంతమంది ఫ్రైడే నెస్
అవును మేము అట్లే చేసాము మేము మామూలుగా సాటర్డే నాన్ వెజ్ తినము అట్లని ఫ్రైడే చేసినాం మేము
హ్మ్ మా ఇంట్లో ఎవరు తి తినరు బట్టి ఇంగ సండే చేస్ శం
ఇంకా పండగ రోజు హనుమాన్ గుడికి వెళ్ళేసి వచ్చాము నేను మా తమ్ముడు
ఆ
మా ఊరికి దగ్గరే
హ్మ్ ఇంగ మా ఊర్లో నిన్న మొన్న సోమవారం ఏమో ఊట్ల తేరని జరుగుతాది
తేరా తేరు బాగా జరుగుతదా మీ ఊర్లో ఎప్పుడు
మొన్న అది అయిపోయిందండి
అవునా
పెన మూడు రోజు నాలుగు రోజులకే ఐదు రోజులకేమో చేస్తారు
ఆహా
అంటే ఇట్లా స్ట్రెయిట్ గా ఒకటి నిలబెట్టింటారు కట్టి లాగా
ఆ
పైన కుచో ఇంటారు ఇద్దరు ముగ్గురు అంత కిందం త బురద వాటర్ అంతా పై నుంచి వాటర్ పోస్త అంటే కింద ఎక్కుతా అంటారు జారుతా అంటారు అంతా
బా చేసారా తెర్ మీది
హ్మ్ చేస్తారు అంతా వస్తారు మా ఊర్లో వాళ్ళంతా అప్పుడు
జా జాతర జరుగుతుందా
హ్మ్ జతరలాగ జరుగుతాది
అంటే మీరు వెళ్ళింటారు కదా అట్లా షాపింగ్ కి అట్లా ఏం కొనలేదా మీరు
ఏమ్ కమ్మల్ కొనుకున్నాం చిన్న
ఆ అంటే ఆ అమ్మాయిలకి కమ్మలు ఎక్కువ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా
ఆ కమ్మలే అంత ఫేస్ కు నా గ్లో వస్ తది హైలైట్ అయిపోతా కమ్మల్ పెడితే
ఎక్కడ చూడు కమ్మలు కనపడినా అక్కడికి వెళ్ళిపో
హ్మ్ గాజులన్న కొనరు కానీ కమ్మల్ మెయిన్
ఈ మధ్య గాజులు ఎవరు వేసుకోవడం లేదం
హ్మ్ గాజులు కూనా ఎసుకుంటే బాగుంటది అంటే హాఫ్ శారీస్ శారీస్ లోకి
హ్మ్ అట్లా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వేసుకుంటారు
హ్మ్ అవి కూడా సింపుల్ గా ఉన్నవి వేసుకుంటారు కమ్మలు చెప్పు ఏ ఏ రకమైనా కొంటనే ఉం టాను కొత్త డిజైన్ కనిపిస్తే చాలు కొని పెట్టుకుంటా
ఆ అవును
ఇంగ యా డ్రస్ లోకి అది మ్యాచింగ్
హ్మ్ మ్యాచింగ్ ఉండాలా
హ్మ్ ఉండే కలర్లన్నీ కొని పెట్టుకుంటా అవి వేసుకుంటా ఉండ
అవును ఇంకా అందరు బాగున్నారా
ఆ బాగున్నారండి
ఉ
మీరు ఫెస్ట్ జరుగుతంది ఇంగా పోలేదా అండి మీరు
లేదండి అంటే నైట్ బా జరుగుతాది అందుకే
ఉ అంటే ఇప్పుడే ఏం ఉండదా అం
ఇప్పుడేం ఉం డదు జస్ట్ తిరుగుతా ఉంటారు ఆ ఏం డెకరేషన్ చూడాలంతే కాలేజ్ లో
ఉ ఏం డెకరేషన్ చేసినారండి
ఆ ఏంది నిన్న చూసినామా ఊరికే తిరగనికని వెళ్ళినాము కా అంటే టె నామల్ గా కాలేజ్ కని వెళ్ళానాము క్లాసెస్ అటెండ్ అవ్వనికి
ఆ
ఊరికే తిరగనికని ఆ క్లాస్ నుంచి అట్లా బయటికి వచ్చినామా ఎట్లా చేసినార అసలు డెకరేషన్ అంటే జాతరలా జాతర లాగా ఫీలిస్తాంది
ఆహా
నట్టు చేసినారసలు
జైట్ వీళ్ళూ అవన్నీ పెట్టినారండి
ఉహ్
జైంట్ వీళ్ అవన్నీ పెట్టారా
ఆ కొలంబస్ అవి పెట్టినారు కాలేజ్ లో ఉహ్ చాలా రోజులయింది ఆవి ఎక్కి వెళ్ళాలి ఈ రోజు
హ్మ్
ముందు ఆ స్కూల్లో ఉన్నప్పుడు వెల్ ళ్తాంటిమీ జాతర జరిగినప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు కదా అప్పుడు కాలేజ్ కోచ్ ఆ కాలేజ్ కోచ్ వచ్చినప్పటి నుంచి పోలేదు పోతే ఇప్పుడు కాలేజ్ లో ఎట్లా పెట్టినారు ఫెస్ట్కీ ఈసారి
ఆ ఎక్కండి హు ఇంగేం పెట్టారండి స్టాల్స్ అట్లా ఏం పెట్లా
ఇంకా స్టాల్స్ ఏం పెట్టలేదు ఈరోజు పెడతారు హ్
అన్ని చేసింటారు కదా డెకరేషన్ అంతా పెట్టుకోవడానికి అన్ని
ఆ స్టాల్స్ కైతే పెట్టలేదు ఇంకా ఏమి ఈ రోజు పోతే తెలుస్ స్తుంది నిన్న అయితే ఇంకా డెకరేషన్ అవి పెడుతూ ఉన్నారు
హు
ఓవర్ఆల్గా పర్లేదు ముందు సారి కం ముందు సారే బాగుంది ఈసారి కంటే డెకరేషన్ అంతా
హ్మ్
హ్
ఎంజాయ్ చేయండి అన్ని
ఆ మీరు కూడా రండి ఎంజాయ్ చేయనికి
వస్తాంలేండి నెక్స్ట్ సారి
ఆ నెక్స్ట్ సారి ఏముంటుంది లేండి ఉంటామో ఉండామో
ఉంటాది మనం రావాలంట్
ఆ అదే ఇంకేంటండి విశేషాలు
వచ్చినారండి
మా రూమ్ లో ఎవరు రాలేదండి మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కొంతమంది
ఆ
అంటే హాలిడేస్ అట్లా కలిసి రావడం వల్ల వాళ్ళు రాలేదు అంటే డబ్బులు కట్టినాం కదా మళ్ళీ పోకపోతే ఎందుకుకో అనేసి వచ్చేసి నా
ఆ జైలుకు డబ్బులు ఉన్నాయి కట్టమన్నా లాక్కుంటారు
ఉ సిక్స్ హండ్రెడ్ కట్టి రాకపోతే ఏంట అనేసి
ఉంటారండి
ఫుడ్డు ఏం పెట్టిరండి ఉప్మా పెడతారు అది కూడా అంత డబ్బులు కట్టించుకొని మళ ఆ ఉప్మా ఎవరు తినరూ మేమయితే ఇంతవరకు తిన్లా అసలు ఉ ఇంకా బిస్కెట్లు జ్యూస్లు అవి ఇస్తారు
ఆహా
అ
ముందు సారి అడ ఇలేదన్నారు
ముందు సరి ఇంచినరూ
లేదే
ముందుసారి మేము ఉన్నాము ఇచ్చినారండి
సండే ఫ్రెషర్స్ కి దాంలోకైతే ఉప్మా పెడతారు
అవునా అంటే బిస్కెట్స్ జ్యూస్ అవి ఇచ్చినారు
ఉ
అ సరే అండి
ఇంకేమండి సరే అండి బాయ్